హలో
హలో చిన్ని గారు ఏం చెస్తున్నారండి
ఏం చేయట్లేదండి మీరేం చేస్తున్నారండి ఎలా ఉన్నారు
బాగనే ఉన్నామండి మీ బాబు స్కూల్కి వెళ్ళిపోడండి డబ్బా అట్టసారండి ఎన్నిక వెళ్తాడు ఎన్ని గంటలకు వెళ్తాడండి
పొద్దున్నే ఏడున్నర కల్లా వెళ్ళిపోతాడండి
ఏడు ఏడుగా ఏడు ముప్పైకి ఎలుపోతాడండి
అవునండి ఇంకేంటండి
ఏం ఏం ఏం తిపిన్ పెట్టారండి బాకి
పాప్ కి ఇంట్లో ఆ దోసల పిండి ఉంటే అది వేసి పెట్టామండి
ఉహు
కొన్ని పాలు తాగేసి తినేసి వెళ్తాడండి
ఊ మళ్ళీ ఎన్నింటికి వస్తాడండి
సాయంకాలం ఐదు ముప్పై ఆళ అయిపోతుందండి
నువ అంతసేపు ఉండగలడండి పాపం చిన్న పిల్లడుకి
ఆ ఇంకా ఇంకా అంతేనండి ఇంకా పాఠశాల అన్నాక ఇంకా అలాగే ఉంటారండి
ఉమ్మ్
బాగా లేట్ అయిపోతుందండి
అవునండి ఇప్పుడు కొంచెం ఎండలు ఉన్నాయని మధ్యాహ్నం దాకా పెడతారు అన్నారేమో అండి
లేదండి ఇంగ అం తేనండి ఐదు గంటలు ఐదున్నర వరకు ఉంటుంది ఆ పెట్టేస్తున్నారండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుందండి
ఎవళు ఎవరున్నా జత పిల్లలు ఉన్నారండి
ఆ ఉన్నారండి వెళ్తూ ఉంటారు పిల్లలు ఉన్నారు వాళ్ళతో వెళ్తాడు
ఉమ్మ్
ఆరు చక్రాల వాహనం వస్తుందండి వా అది ఎక్కేసి వెళ్తాడు
ఆహా
ఆ ఫస్ట్‌లో కొంచెం భయపడేవాడు గాని ఇప్పుడు కొంచెం బానే వెళ్తున్నాడు
వెళ్తున్నాడండి ఏడవకుండా ఎళ్తున్నాడండి
ఆ వెళ్తున్నడండి
ఉమ్మ్ పని అయిపోయిందండి
మీ వారు వచ్చే వేలయిందేమో కదండీ
ఇంకా రాదే రారండి
ఆహా అవునండి
పొద్దుట ఉపాహారం తీసుకుని ఎళ్ళిపోతారండి
ఆ ఆయ్
మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వస్తారండి
అవునా అండి
చెరువు దగ్గర మనుషులు సరిగ్గా పని చేయరు కదండి చూసుకోవాలి కదండి అందుకని పొద్దుటే పొద్దుటే ఎళ్ళిపోతారండి
పదకొండు గంటల అయిపోయింది కదండి భోజనానికి ఏమన్నా తినాటనికి వ స్తారేమో అని
లేదండి మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకే వస్తారండి
ఆహాయ్ అవునాండి
అవునండి
ఆహాయ్ ఇంకేంటండి కూరలండి ఈరోజు ఆ కోడి మాంసం అండి
కోడి మాంసం అండి
మా దొడ్లో తిరుగుతా ఉంటాయండి దాన్ని ఓ దాన్ని ఆ కూరొండమండి
ఆహా తింటారా మీ ఇంట్లో అందరూ
ఆ తింటారండి అందరూ
ఒక్కోసారి మంగళవారం తినరు కదండి
అవునండి నేను తిన్నాండి కాని మావొళ్ళు తింటారు
ఆహా
ఆ నేను మంగళవారము శనివారము అసలు ఏం తిన్నండి
తిన్రాండి గుడి కాల్చినారా
ఆ లేదండి మామూలుగా తినకూడదని చెప్పి తినట్లేదండి
మ్ హు
అయినా ఈ మధ్యన ఏమన్నా తింటా ఉంటే పడట్లేదండి
ఎండి ఒక పది ఆసుపత్రికి చూపించప దౌఖాన్ ఎల్లకు పేరా
వెళ్ళాలండి మా పాప తినే అంత అన్నం తిన్నా సరే పొట్టు ఫుల్ అయిపోతుందిండి అంతకు మించి చెళ్లట్లేదండి
ఏం చేత అంటారు
ఏమోనండి అసలా నేను పొద్దుటి నుంచి ఏమి తినలేదండి అయినా అక్కలుగానీ ఏం లేదండి
ఏం తింటారు అసలు కాలీ ఏమో పేడే ఏమో చూపిచు కొన్ని ఇదివరకు అట్లా కాదు కదండి ఇప్పుడు వేరే వేరే ఇవోచ్చ న్నా కదండి చూపించుకోవాలండి దావకానకెళ్ళండి
ఆ వెళ్ళాలండి వెళ్తానండి ఒకసారి వెళ్ళి చూపించుకుని
మీ అమ్మగారు బాగున్నారండి
ఆ బాగున్నారండి బానే ఉన్నారండి
మీరు మీ మావయ్యగారిఇంటికి వెళ్తార అన్నారు కదండి వెళ్ళరండి
ఆ వెళ్ళానండి నిన్న వెళ్ళానండి నిన్న వెళ్ళి వచ్చాను
ఏదో శుభకార్యం ఉంది వెళ్తాంన్నారు కదండి
ఆ అవునండి మా ఆడపడుచు ఆ మా ఆడపడుచు గారు అబ్బాయిదండి
పెళ్ళండి
ఆ అవునండి
అయిపోయిందండి
ఆ అయిపోయిందండి
ఏ ఊరండి
ఊరండి భీయమవరం అండి ఇక్కడే
ఆహా భీంవరమండీ
ఆ మీకు తెలుసండి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా
ఆ ఉన్నారండి మా పిన్ని గారి అబ్బాయి ఉంటాడండి భీమవరం
అవు అవునాండి
హు అవునండి చెర్మారాన్ రోడ్డులో ఉంటరండి
ఆ అటా అండి ఆ తెలుసండి అటు నాకు కూడాని ఒక్కొక్కసారి వెళ్ళను ఆ రోడ్లు అవి కూడా బాగుంటాయండి అక్కడ ఒక బంగ్లా టైప్ ఒకటి ఉంటుందండి వైద్యుల్ కి అవి కట్టించారంట అండి ఎంత బాగుంటుందోనండి వెళ్ళారండి ఎప్పుడన్నా
చోడలేదండి ఏదో వాళ ఏన్న ఏన్న శుభకాలలు అలికి వెళ్తే వెళ్తాననింది ఎన్నా ఎక్కువ
అవునా అండి మీ వారోచ్చే టైమయినట్టుందండి
అవునండి ముకార ఆరండప్పుడే
అవునా అండి
అవునండి ఇంకా రారండి మధ్యాహ్నం భోజనల్ భోజనం టైంకి వస్తారండి. పొద్దున ఉపహారం తీసుకుని వెళ్ళిపోతారండి. భోజనం టైంకి వస్తారండి.
అవునండి.
ఏంటండీ
ఏముందండి చెప్పాలి.
మ్మ్ ఈసారి గుడికి ఎక్కడికన్నా వెళ్తే దేవాలయాలకు వెళ్తే ఒకసారి చెప్పండి.
ఆ సరేనండి. వస్తారా మీరు? నేను మొన్నే నాలుగు చక్రాలు వా హనం నేర్చుకున్నానండి తీసుకెళ్తానులేండి మిమ్మల్ని
వచ్చేసిందండి?
ఆ వచ్చేసిందండి. తీసుకెళ్తానండి.
ఏయ్
ఆ
ఎక్కడికన్నా వెళ్తే మాత్రం చెప్పండి నేను వొస్
ఆ సరే అండి తీసుకెళ్తానండి ఈ సారి చెప్తాను. వెల్నప్ ప్పుడు తీసుకెళ్తానండి. ఆ సరే అండి. ఇంకేం
ఆ ఇంకేముందండి మీ అత్తగారు ఎలా ఉన్నారండి?
బానే ఉన్నారండి.
మావయ్య గారండీ?
బానే ఉన్నారండి. ఇంటి కాడే ఉంటారు, ఉన్నారు. భోజనానికి వచ్చారు.
ఆహ
అ ఇంకేంటండి?
ఇంకేముందండి? మాది రోడ్డువారనండి ఇల్లండి కొంచం. రోడ్ రిప్ కి దగ్గరగా ఉంటుందండి. కొంచెం వాహనాలు చప్పుడు అయి అవుతుందండి.
ఆ మ పక్కనేనండి.
ఆ పక్కనేనండి. రోడ్రు పక్కన ఇల్లండీ.
ఆహా ఇంకా అవన్నీ సౌండ్లు వినిపిస్తూ ఉంటాయండి, మరి ఇంక అంతే. పక్కోళ్ళు ఉ బట్లు ఉతుకు బట్లవి జాడించుకున్నవి అవి వినిపిస్తూ ఉంటాయిడి ఇంక. న ఆ ఇంక అంతేనండి మరి.
మ్ ఏం కూరలు చేసారండీ డబ్బాలోకి? డబ్బాలోకి ఏం కూరలు చేసారండి బాబుకి?
బాబుకండి డబ్బాలోకండి ఆ గుడ్డు కొట్ ట్టేసి పొరట్ట కింద చేసేసామండి.
ఆహ అప్పటికి వంట అవదని తొందరగా పొద్దుటే కదండి మరి వెళ్లిపోయేది?
ఆ అవునండి.
అందుకని నాలో
అమ్మమ్మకా హలో ఆ ఇంకేంటండి
ఇంకేముందండి నేను ఆసుపత్రికి వెళ్ళాలండి
అవునండి
ఆ కొంచెం కాళ్ళు అవి లాగుతున్నాయి న్నాయండి ఒకసారి దవాకానాకు వెళ్దామనండి
అవునండి దవాకానాకు వెళ్ళి చూపించుకుంటారండి
అవునండి
ఆహా ఇంకేంటండి మరి
ఇంకేముందండి
చూసారండి కూర ఏదో ఆ వస్తానండి వచ్చినప్పుడు చెప్తాను వస్తాను ఆ వస్తాను వస్తాను చెప్తాను ఈసారి వచ్చినప్పుడు
అంటే ఒక దాన్ని వెళ్ళాలంటే ఏమన్నా పరీక్షలు ఏమన్నా చేతారేమో అని భయమేస్తుందండి అందుకని ఉ ఆయన చో చెప్తాను ఆయన తీసుకరమ్మంటాను ఒకసారి వస్తారా
ఆ వస్తానండి చెప్ ఆ వస్తానండి వెళ్దాంఅండి చెప్తాను ఆ సరే అండి ఇంకేంటండి హలో
మీతో మీతోడు కోడలు ఇక్కడే ఉందండి మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారండి
ఇక్కడే ఉన్నారండి ఆ ఇక్కడే ఉన్నారండి
ఎక్కడికో వెళ్తారన్నారు
లేదండి ఎల్ల లె లేదండి లేదు వెల్లలేదు ఇక్కడే ఉన్నారు
ఆ వాళ్ళ మావయ్య గారు అబ్బాయి ది ఎవరిదో పెళ్లి వెళ్తారు
ఆహా
అదే అన్న మీ అత్తగారు ఉన్నారు
ఆ లేదండి వెల్లలేదు
ఆ
మీ వారు పిలుస్తున్నారేమో అండి ఎవరో మాట ఏదో వినిపించింది అందుకని
ఆ ఇంకా రాలేదండి వచ్చాక చ ఇంకా ఇంటికి రాలేదండి ఆ అవునండి
ఆ ఇంకేంటండి
ఇంకేముంది
ఆ కూర ఏదో పెట్టేనన్నారు కదా చూసారాండి మరి
పెడతానండి
ఆ ఇంకేంటండి ఆ వచ్చిందండి మా పాపకి సగం రోజులేనండి బడి
సగం రోజులే అండి
ఆ ఒకపూటేనండి బడి కూడా
అహ
ఆ సరేనండి అయితే ఇంకేంటండి సంగతులు
సంగతలు
సరే అండి అయితే ఉంటాను పని ఉంది ఆ సరే